వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది మీకు వినిపించట్లేదా అండి
ఆ వినిపిస్తుంది
సున్నారు
ఏం లేదండి మీరేం చేస్తున్నారు
డిన్నరయిందా
తిన్నర
ఓ మీరు తిన్నారా
ఆ తిన్నాం చెప్పండి
దసరా కేజ్ ఏంచేసిండ్రూ
ఆ దసరాకు గారెలు చేసుకున్నాం కార పూస వేసుకున్నాం ఇక దసరా రోజేమో ఆ కొనుక్కోలేదండి ఉన్నది వేసుకున్నమ్ ఈ సారి వీలు కాలేదు అంటే ఇగా మాకు దసరా అంటే పెద్ద పండుగ ఆ దుర్గా మాతను పెడతారు ఇక్కడ ఇక దేవునికి సేవలు చేసుకుంటు ఉంటే వీలుకాలే
దసరా మ తెలంగాణ
ఉ మా తెలంగాణ మనకు
ఆ అంటే మేము ఇప్పుడు ఆడలేదు మా ఊర్లో పెడతారు
తయారకుట్ట ఎప్పుడూ
తెల్వదండి అంటే ఎప్పుడు చూ చూసినా కాకపోతే ఎట్లా చేస్తారుో ఏం సంగతి తెలియదు మీకు తెలుసా
ఆ తెల్సు
ఆ సెప్పురి
అది చెరువు దగ్గరికి వెళ్ళి మంచి
పుట్ట మట్ట లేక రేగడ మ
పట్టి గ్లాబాగా బట్టలేదా కధ
ఆహా మంగమాటి
ఫష్ ది ఒక కపలు తెసుకోవాలిల తెచ్చుకతే పెద్దోళ్ళు మనకి ఇంట్లా పె ఉంటుంది కాబ అ చ బనామా డు రౌండ్ రౌండ్ రౌండ్ రౌండ్ గా చేసి పెద్దలాగా ఒక పీఠ అలా పీఠ తినేసి స్టెప్స్ ఎలా కేసి పైన అది మంచిగా ఎరా ఆ జాజు తోటలకాలే
హమ్ ముందు రోజు చేస్తారు ఇది
ఫస్ట్ రోజు తయారీలు మీరు ఒక గిద్ద పెడతారు ఆ గిడ్దలా బస్తడ్డబ పనా గిన్నెల అట్లా పెట్టి అంటే సా ఇ పూపులు బుగ దే మంచిగా పీట పలా
హు విస్తర
అట్ పగిసి అన్ని పులు అల్లి బట్ల చుట్ట చుట్టూ ఇట్లా కడతారు
ఆ బతుకమ్మలు ఎక్కలే నని ఇంకా
పూల అంటతే బీర పూలు ఉద్రాక్షపూల్ టు బీరపూలు అది దాక పూలు కూడా పెడతారు ఎల్లో కలర్ వి బీర పూలు అయితే తప్పకుంటాయి సరే పది గంటలకు పూలు తెచ్చి పెడతాది పెట్టి అట్లా ఆ
పాటల్ పాడుకుంటా సేమ్ బతుకమ్మ లెక్కనే ఆడతర్
అ
ఆడంగా చూసిన కానీ ఎప్పుడూ అది
చిన్న పందన్న త అది తెలుసుకోవచ్చు మీకు
ఆడంగా చూసినా ఒకసారి ఆ చిన్న బతుకమ్మ రోజేస్కిపెట్టి చెరువుల ఎస్తరు కదా
చెరువులు ఇస్తారుదండి రైసు వస్తరు కదా రైసులు తినవారి అది పాయసము పాలు అసి అది‌‌ చెక్కరేసి పాయ ఏవండీ అందరూ ఆడుకుంటారు పిల్ల కద్దరు కడతారు తెల్లవారి
అవునా ఇది తెల్వదు నాకు ఇంకేం తెల్సండి మీక్. ఇంకా ఏం తెల్సు, ఆ చిన్న బతుకమ్మా తొమ్మిది రోజుల్ ఆడ్త్. కదా. పెద్ద బతకమ్మ్. ఆ పెడ్తారు ఉంటది, ప్రతి సంవత్సరం ఉంటదండి.
ఏ పూలతోని చేస్తారు.
మేమా, ఇగ చిన్న బతుకమ్మ అయితే. గుమ్మడి పూల్ మేను. ఇగ గుమ్మడి పూలూన్ను. కట్ల పూలుంటయ్, మాక్ బాగ.
ఆ.
గుమ్మడి పూలు, కట్ల పూలు, గోరెంట పు. లు ఉంటాయి. ఇగ కొన్ని చక్ అవే మేన్.
ఆ.
ఉమ్‌, మే ఎక్కువ చేయ్యి, ఈ మూడిటితోటి పేర్తం, ఇంగ లేకపోతే ఆ రోజు ఎవరైనా కొంచెం తంగేడు పువ్వు పెడితే, తంగేడు పువ్వు. లేకపోతే ఇగ, చక్రం పూలుంటైగా.
ఆ కానీ ఎంత అయినా, గుమ్మడ్ పూలు. కట్ల పూలు. అది. గోరంట పూలతోటి ఉన్న బతుకమ్మ, దే ఏ పూలు పెట్టినా అందం రాదు. మస్త్ అందంగా గానపడ్తాది, మూడు పూలతోనే.
ఎర్ర గోరంట పూలున్ను, ఎల్లోకలర్ గుమ్మడి పూలు. మంచిగాన్పడతాయి కట్ల పూలు, మంచిగా వైలెట్ ఉంటాయి.
మస్త్ అందంగున్.
ఉమ్. గౌరమ్మని వేట్టి. మంచిగానే ఇక్కడ మంచిగానే పేరుస్తారు. కొందరు ఫస్ట్ డే గుడా రెండు, రెండు పేరుస్తారు కాని, మేమైతే ఒకటే పేర్చూ.
ఆ. కొందరు కుంటారు, కొందరు ఏమో . ఎక్కడ బెట్టి ఆడ్తారు మీరు.
మా మాకు టెంపుల్ ఉంటది, అక్కడ మా వాడల్లో బాగా మంది అచ్. తరూ. ఫస్ట్ రోజు మస్త్ ఆడతాం, మస్తు ఎంజాయ్ చేస్తాం అంటే ఆ.
ఉన్న వాళ్ళు.
ఆ ఇన్ అంటే ఏందంటే, ముందు పండుగ జేసుకున్న డ్రెస్ . రెస్
ఓ
అట్లా కొత్త డ్రెస్సులో అందరు మంచిగా పెద్దోళ్ళు కూడా మంచిగా పట్టుచీర పెట్టుకొని ఇక పెద్ద బతుకమ్మ అలాగానే చిన్న బతుకమ్మ కూడా మంచిగా గ్రాండగా అడుకుంటా స్టార్టింగ్లో అందరు వరుస్తారు బాగా మందు వెస్తారు ఒక సిక్స్ సిక్స్ థర్టీ నుంచి ఒక నైన్ వరకు అట్లా ఆడుకుంటాం నైన్ంటైన్ వరకు అతం అ మంచి అందరు వస్తారు మంచిగా అనిపిస్తుంది పాటలు పాడలు అంటే ఎవరైనా ఒకరుట్లాడుత నెట్టు పాట పెట్టుకొని ఆడతాం మదక్క వాట కానీ ఈ పెద్ద వాడ అంటే ఇప్పుడు ఆడతలే మకురావు పాటలే పెట్టుకొని అనుకుంటాను మంచిగ అనిపిస్తాది అంటే ఫస్ట్ ఇంకా పెద్ద బతుకమ్మ రోజన్న గంతసేపు ఆడతాము ఆడమో గాని
ఎంగెలి పిల బతుకమ్మని అయితే బాగా ఆడతారు
చిన్న బతుకమ్మ అడా అడ్డుకుంటాం
రాజు వైరస్ త్తర తొమ్మిది రోజులు
ఆ ఒక్కొక్కసారి వేస్తాం ఒక్కొక్కసారి వేయం అంటే ఇంకా దుర్గామాత ఉంటది నెక్స్ట్ డే ఆ రోజు వీలు కాదు
ఎప్పుడు తెల్లవారు పెడతారా చిన్న బతుకమ్మ రోజు పెడతారా
ఆ చిన్న బతుకమ్మ తెల్లారి
తెల్లారి తేస్తారా
ఆ రోజు ఇంకా వీలు కాదంటే సాయంత్రం పెడతారుబట్టి అందరం దేవుని దగ్గరికి పోతాం ఆడది కాదు ఇకా నెక్స్ట్ డే నుంచి పిల్లలు ఓ మా దగ్గరన్న పిల్లలు తీకోస్త తారు ఆడతారు అడుకుంటాం పూజ అయితే పూజ అయిపోయిన తర్వాత అందరంగాలిసి ఆ మ్ సద్దుల బతుకమ్మ రోజు అయితే ఇంకా అందరూ మంచిగా రెడీ అయ్యి, మా ఊర్లో అయితే అందర ఒక దగ్గర పెట్టుకోము చెరువు కట్ట దగ్గర పెట్టుకుంటాం. ఆకం
మ్ మంచిగా అనిపిస్తుంది
మాఊళ కూడా అందరు దగ్గర ఆడతారు
మ్ దాదాపుందర ఒక దగ్గర పెట్కుని ఆడితే మంచిగా కనిపిస్తాయి ఇ వాడలోక్కడ వాడ కలుపుకుంటే అంత మజా రా
ఆహా
మీదాంలో కూడా మది ఇట్ బాగుందింటారు, మస్తు మంచిగా అం పెద్ద గ పెద్ద రౌండ్ ఉంటది పెద్ద అ
ఆ బాగా దూరం ఉంటే ఒక హాఫ్ కిలోమీటర్ అందరం కలిసిపోతే ఏమంతా గుర అట పూర్వ ఉంటాయి
మ్
అందర ఆరక్కడ నేర్చుకుంటా ము చెప్పేసుకుంటూ పోతం మకి ఏమంత అనిపియదు హు హు దాంగగూళ అందరంగలిసి తొందరగా వచ్చేతది
ఆ పలీలు కల్సక్తు ను సక్త న చెక్క పల్ చెక్క హు ఆ
మకసతు పెరుగు అన్నాం దోస నేను ఐదంగా పెడతాను మీరు
ప్ర వేస్తామండి
ఆ మేము కూడా పెతం
ఆ
పెరుగన్నాం కూడా దోసకాయ పెడదాం పెరుగన్నం పెడతాం
సద్దులు అంటేనే పెరుగన్నాం మక్కస మాత్రం ఇంపార్టెంట్
మక్కసత్తుల నెయ్యి గలుపూకుంటే మస్తు వస్తుంటుది.
మస్తుంటది
ఓకే అండి